హలో
హలో మేడం నమస్తే అండి నమస్తే మేడం బాగున్నారా
బాగున్నారక్
గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదు మేడం ఎండ బాగా కొడుతుంది కదా బయటికి వెళ్ళాలని ఉంది కానీ ఎండ కొడుతుంది అని చెప్పేసి ఆగిపోయాను
మేడం దసరా ఫెస్టివల్కి ఎక్కడికి వెళ్తారు మేడం
దసరా ఫెస్టివల్ కి ఇక్కడ మేము ఉ ఊరుసుగుట్ట అని ఉంటుంది మేడం కరీమాబాద్ దగ్గర సో అక్కడ మంచిగా రావణాసురుని పెడతారు బాంబులు ఉంటాయి ఇంకా మల్లే పందిరి అన్ని ఉంటుంది
బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడతారా మేడం మీరు
తొమ్మిది రోజులు ఆడమ్ము గాని చిన్న బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ ఉంటుంది కదా చిన్నది అని అనేచీ అని అంటారు సో చిన్న బతుకమ్మకు కాడిన తర్వాత అ మళ్ళీ పెద్ద బతుకమ్మ అని వస్తుంది సో అప్పుడు ఆడతాము మధ్యలో చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆడి అయితే వాళ్ళతో వెళ్లిి జాయిన్ అవుతూ ఉంటాము ఆ చాలా రంగురంగు లా రోజుకు ఒక ఒకకా ఆ ఒక్కొక్క రకం ఫ్లవర్ ని తీసుకొని వెళ్ళి బతుకమ్మ పే చేేసి అందరు ఒక ఒక కాలనీలో అందరు హ్మ్ ఒక ఇంటి దగ్గర పెట్టేసి
ఆ మేడం ఎన్ని ర ఎన్ని రకాల ఎన్ని రకాల పువ్వులు పెడతారు మేడం
అంటే చాలా రకాల పూలు ఉంటాయి మేడం బంతి పూలని సీతజేడ పూలని మందార పూలు ఆ నందివర్ధన పూలు గన్నేరీ పూలు చామంతి పూలు ఇలాంటి ర గన్నీరు పూలు ఇలాంటి ''తంగేడు పువ్వు'' ఇవన్నీ రక గునుగు పువ్వు ఆ ఇలాంటివన్నీ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చి ''బతుకమ్మలాగా'' పేర్చి ఆ గపాస్ ప్పుతోని గౌరమ్మని చేసి మధ్యలో పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా ఆ పప్పు గారెలు ఉంటాయి కదా ఆ పప్పు గారెలు చేసి ఆ పలి పొడి నువ్వుల పొడి ఇవన్నీ చేసి పెడుతూ ఉంటాం అన్నమాట అమ్మవారికి నైవేద్యంగా
దసరా అప్పుడు మంచిగా పిండి వంటలు చేసుకొని సత్తి పండి చేసుకుంటారు కదా మేడం దసరా
ఆ బతుకమ్మ పన్నకే చేసి మేడం సత్పిండి లడ్డూలని
మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మాకి టూ కిలోమీటర్ ఉంటది మేడమ్ బతుకమ్మ ఆడేది అంటే మామూలుగా మేమడ ఆడ ఇక్క పేరుగాద చిన్న పిల్లము ఆ సత్తిపిండి నోట్ లో బట్టి కొని హహూ అనేను ఊదుకుంటూ ఆ మా ఫ్రెండ్స్
సత్తు అవునండి సత్తు పిండిని నోట్ల పెట్టుకొని ఒకస ఉఫ్ నువ్వుదండి మాట్లాడండి అనేసి మరి అండి అంట ఉంటారు కానీ అది నోట్ లో పెట్టుకున్న తర్వాత మనకు మాట్లాడడానికి రాదు అదంతే త మీద పడి
అయితే రోజు ప్రతి రోజు స్కూల్ డ్రెస్ వేసుకు ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రతి రోజు స్కూల్ డ్రెస్ వేసుకుంటాం కదా అద ఒక రోజు కొత్తడ్రెస్ వేసుకొని మస్త్ సంతోషంగా
సంతోషంగా ఉంటుంది అవును ఇంకా స్కూల్ కి కూడా తీసుకెళ్ళే వాళ్ళం నువ్వుల పిండి అని సత్తి పిండి అని ఇవన్నీ స్కూల్కి తీసుకొని వెళ్ళి అవును
ప్రతి రోజు సర్తి పిండి తర్వాత ఇంకేంటిది
నువ్వుల పిండి పల్లి పొడి కొబ్బరి పొడి ఇవన్నీ కలిపి చేసి రవ్వ లడ్డూలు కూడా చేసే వాళ్ళం నైవ ధ్యంగా రవ లడ్డులు కూడా చేస్తారు సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ కి ఇచ్చుకుంటూ పంచి పెచ్చుకు పంచి పెట్టుకుంటూ తినడం కూడా బాాలే ఉంటుంది అసలు
సంతోషం సరదాగా అనిపిస్తుంది మేడం అక్కడ చిన్నప్పటి ఆటలన్నీ గుర్తుకొస్తే చాలా స
చిన్నప్పుడు ఇంకా మనం తొక్కుడు బిల్ళ ఆ స్కిప్పింగ్ గేమ్ తాడా ఆట
అవన్నీ అవన్నీ మంచిగా అనిపిస్తా మన కానీ
అలా ఇప్పటి పిల్లలకి అలాంటి ఆటలు ఏవ తెలీదు అసలు
కానీ ఇప్పుడు పిల్లలకు కూడా మనం నేర్పించాలి మేడం అవన్నీ ఎందుకంటే ఇప్పడి సాంప్రదాయ పద్ద్దతులన్నీ పిల్లలకు అలవాటులో ఉంచాలి అవన్నీ వి అవి మామూలుగా మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన మనకుక్కరు నేర్
నేర్పించినవి కా వాళ్ళు మనం ఆడుతుంట అంటే చూసి సంతోషించే వాళ్ళు ఇప్పుడు మన పిల్లలకు తొకుడు బిల్ల అంటే అంటే ఏంటి అని అడుగుతుంటే కూడా తెలిదా సలు
అవును మనమేమో ఇప్పుడు పక్కన ఊర్లు ఎట్లుంటంది అం టే మామూలుగా పెద్ద మనకంటే పెదవులు ఆడుతాంటే వాళ్ళని చూసి మనని నే
మనం నేర్చుకునేది వెంటనే ఆడేది ఇప్పుడు పిల్లల అట్ కాదు ఏమన్నా అంటే ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు ఫోన్ లోనే అన్ని లూడో గేమ్ అని ఆ నెంబర్ గేమ్ అని ఇవ ఆడుతూ ఉంటారు పిల్లలందరూ
కానీ దా తటి ఇటు స్ట్రెస్
స్ట్రెస్ కళ్ళకి ఎఫ ఎఫెక్ట్ అవుతుంది కళ్ళు చాలా ఇబ్బంది పడతాయి ఆరోగ్యాలు పాడైపోతాయి కంటి కింద నాలుగు అనేది కూడా చేస్తుంది
అప్పటి పద్ధతులు న్నీ కొంచెం కొంచెం పిల్లకి అలవాటు చేస్త
అవును మేడం మధ్య మధ్యలో చేస్తూనే ఉండాలి
చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు కూడా పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళలి వాత వాతావరణము అవి కూడా పిల్లలకి అలవాటు చేయాలి అవును మేడం ప్రకృతి అక్కడ ఉండే పొలాలు ఓ అవన్నీ చూప పెడితే వాళ్ళ కూడా అవో అవున్నా మనం ఇట్లా కష్టపడి కానీ ఇట్లా మనకి ఫుడ్ వస్తది అని ఇగ ఆ ఆహారం వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తు
తెలుస్తది అవును అసలు బరి ఆ అవును బియ్యం అనేది ఎలా వస్తు వస్తుంది
ఉమ్ అలాంటిది మనం హాలిడేస్ లో సెలవులల్లా సెలవు దినాలలో పిల్లల్ని ఒక కనీసం ఒక టూ త్రీ రెండు మూడు రోజులైనా అక్కడ తీసుకెళ్ళాలి మేడం తీసుకెళ్ళి వాళ్ళ ఎక్స్ప్లెయిన్ అంటే వాటి గురించి వివరించ
అవును మేడం చెప్పాలి వాటికి ఇంకా ఏంటి మేడం విశేషాలు ఈ ఎండలకి వాటి ఇద్దరు కూడా తాగుతుంటే పోతున్నాయి మేడం అసలు
తాగాలనిపిస్తుంది అవి ఎన్ని తాగుతున్నామో తెలియట్లేదు గానీ దాహం అనేది తీరట్లేదు
తీరట్లేదు అసలు
ఆ మేడం మీరు కొంచెం నిమ్ కొ కొంచెం నిమ్మకాయ రసంలో కొంచెం ఉప్పు కొంచెం సా కొంచెం అది చెక్కెర వేసుకొని ఆ రెండు సమానంగా కలుపు కొండ అయితే కొంచెం దాహం తీరిన ఫీలింగ్ వస్తుంది మేడం
అవునా
ఆగినట్ట అనిపిస్త అంటే దాహం ఆరిపోతది
ఉ అంటే నిమ్మకాయ రసం రోజు తాగితే మంచిదింటారా లేదా
చాలా మంచిది లేదు మేడం ప్రతి రోజు తాగవచ్చు
ప్రతి రోజు ఉమ్ అంటే ప్రతి రోజు పొద్దున్న సాయంత్రం తీసుకోవచ్చా
ఈ ఎండాకాలంలా ఎండాకాలంలా మనకు దాహమైన ప్పుడల్ల తాగినా ఇబ్బంది ఏం ఉండదు మేడం చాలా మంచిది ఎందుకంటే అందులో సి విటమిన్ అంటే మనకి ఇమ్యూని బాడీలో దాన్ని ఏంటారు బాడీ టెంపరే బాడీని దాంట్లే తట్టుకునే శక్తి క్తితని పెంచుతది అంటే అంటే మన జలుబు జరాలు ఇట్లాంటివి రాకుండా కూడా అది మనకి ఇమ్యూని పవర్ ను పెంచుతుంది ఆ అందుకనే ప్రతి రోజు నిమ్మకాయ రసం త అసలు కొంతమంది అంటారు కదా వర్షాకాలము చలి కాలము అసలు నిమ్మకాయ రసం తాగద్దు జలుబు ఎక్కువ అయితది ఆ అని అంటారు కానీ అది కరెక్ట్ కాదు మేడం ప్రతి రోజు మనం వర్ష కాలంలో దాగా వచ్చు చలి కాలంలో తాగవచ్చు ఎండాకాలంలో కూడా తాగవచ్చు మళ్ళీ కొంతమంది పెరుగు తింటే కూడా న్న పెరుగుతిన్న కూడా జలువంటారు మేడం కానీ కానీ అది రా తప్పు మేడం అది చాలా తప్పు ఆ పెరుగు వల్ల చాలాఉప ఉపయోగాలు ఉంటాయి మనం పెరుగు కంటే ఇంకా ఇంకా చల్లగ చేసుకోని తాగుతే ఇంకా
ఇంకా ఉప ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి మనకి ఓకే హు పెరుగులో ఉప్పు వేసుకొని తాగడం మంచి మంచిదంటారా లేదంటే చక్కెర వేసుకొని తాగడం మంచిదంటారా
ఇప్పుడు షుగర్ ఉన్నావా ఇప్పుడు షుగర్ ఉంటది కదా మేడం కొంతమందికి ఆ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కంప్లీట్ గా ఉ కొంచెం కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఆ మన కొంచెం పిల్లలకి లస్సి లాంటివి తాగాలని పిత్తే చక్కర వేసుకోవచ్చు ఆ ఓ ఇవ్వచ్చు కానీ మనం మాత్రం సాల్ట్ తొనే తాగుతనే మంచి ది మేడం అందులో కొంచెం కోత్ మీరు ఉల్లిగడ్డలు కొంచెం చిన్న చిన్నగా ఆ ఆ అవంటివి వేసుకొని తాగితే మొత్తం మనకు ఆ బాగుంటుంది దాహం కూడా తీరినట్టు ఆ వేడి తగ్గిస్తుంది మేడం
ఊ వేడి అనేది తగ్గిస్త
తగ్గిస్తుంది ఈ నిమ్మకాయ రసం అనేది ప్రతి రోజు తాగచ్చ పెడం మళ్ళ తర్వాత పెరుగు కూడా రసం చేసుకొని ప్రతి రోజు అద చల్ల రోజ చేసుకొని తాగవచ్చు తాగవచ్చు బాడీలో ఏమైన్నా హీటు ఉంటే వేడిగిన ఉంటే తీసేస్తుది
ఆ ఇంకా నిమ్మకాయ రసాన్ని ఫేస్ కి కూడా అప్లై చేసుకోవచ్చు
ఆ ఇంకా ఆ మొటిమలు ఫేస్ ని అది సివిటమిన్ కాబట్టి దాన్ని ఏమంటే గ్లోయింగ్ ఫేస్ యొక్క గ్లోయింగ్ ని పెంచుతుంది అవును మేడం అది దానికి దానికి కొంచము నిమ్మకాయ రస నిమ్మకాయ రస త బె అందులో కొంచెం చక్కర వేసుకొని కూడా అట్లా రాసుకోవచ్చు ప్యాక్ లాగా లేదు అంటే నిమ్మకాయ చెక్కతోోడు కూడా మనం ఫేస్ద్దు సుకని ఒకఐదు నిషాలఐదు నిమిషాలు ఆరేస్ ఇప్పుడు మనం చల్లటి నీళ్తో గడి కూడా మన ఫేస్ మీ ఏమ బాక్టీరియా ంటి ఉంటే వెళ్లిపోతుంది
వెళ్ళిపోతుది అవును
మనం దెబ్బ తగిలితే కూడా ఇప్పుడు ఏదన్నా ఉబ్బింది అనుకో అక్కడ మనం ఐస్ పెడితే కూడా
అఐస్ అయితే స్వెల్లింగ్ అనేది పోతుంది అవును తగ్గిపోతుంది ఇప్పుడు సమ్మర్ గా కాబట్టి డైలీ ఐ క్యబ్ పెట్టుకుంటూ ఉ అ అ అ బ వ అందులో కొన్ని వాటర్ పోసేసి ఫేస్ కి అప్లై చేసేస్తుంది మా పాప
ఆ
రోజు అలా చేస్తుంది మార్నింగ్ చేస్తుంది మళ్ళీ ఈవినింగ్ కూడా చేసేసుకుంటుంది నైట్ పడుకునే ముందు మంచిగా చేసుకొని పడుకుంటుంది అనమాట ఇంకా తను
థ్యాంక్ యూ మేడం ఈ విలువైన సమయాన్ని మా కోసం
ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఉంటానండి